హలో
నమస్తే అండి
నమస్తే అండి ఎలా ఉన్నారు
బావున్నం మీరు ఎలా ఉన్నారు
బావున్నం అండి
ఓకే ఈ రోజు వ ప్రకృతి గురించి మాట్లాడుకుందామ
మ్ సరే అండి
ఓకే ప్రకృతి యొక్క ప్రాముఖ్యత గురించి చె ప్పగలరా
ప్రకృతి ప్రాముఖ్యత అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తారన్నమాట
అవునండి
మ్ మనం వాటి చెట్ల పట్ట ఆ అవును మనం చెట్లను రక్షిస్తే ఇంకా మనల్ని లైఫ్ లాంగ్ అవే రక్షిస్తాయిన్నమా
అవునండి అవే ఏంటి గాలి గాని ఆహారం గాని ప్ర ప్రతిది మనకి వాటి నించినే వస్తది కదా
మ్ అవునండి
ఈవెన్ పక్షులకి జంతువులకు కూడా అది అవి ఆశ్రయాన్ని ఇస్తాయి
అవును అండి మనం చేసే ప్రతి దాంట్లోనూ డైరెక్ట్ గాన ఇడైరెక్ట్ గానో వాటి పాత్ర ఏదో కొంచెమైనా ఉంటదనమాట
అవునండి
మ్
ఇంకా మీరు ఎప్పుడన్నా ఫారెస్ట్ అలా ఎళ్లారా ఫారెస్ట్ జోన్స్ అలాగా అడవిల్లోకి
ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ కి ఏం వెళ్ళలేద అన్నమాట కొండల్లోకి వెళ్ళావంట ఆ కొండల్లోకి ఎళ్ళం చిన్నప్పటి నుంచి ఎళ్ళే వాళ్ళం అనమాట ఇంట్లో అంటే మాకు ఊరి బయట పొలం ఉంది ఆ అక్కడ నించి కొంచెం దూరంలో కొండలు ఉన్నాయన్నమాట చాలా పెద్దవి అక్కడ కట్లు తేవడానికి అలా అలా ఎళ్ళే వాళ్ళమంట చిన్నప్పుడు ఎద్దుల బండి లో అంత ఫ్యామిలీ ఎళ్ళె వాళ్ళమి
అంటే పొలాల్లో కాదు అంటే అ
ఆ పొలాలు కాదండి లేదు సెపరేట్ అనమాట జంతువులు కూడా ఉంటాయి అనమాట చాలా వైల్డ్ యానిమల్స్ కూడా ఉంటాయి అందులో
ఓకే
ఆ పొలాల తర్వాత అంటే ఊరి బయట పొలాలున్నాయి ఆ పొలాలు దాటుకొని కొంచెం దూరం వెళ్ళక వస్తుంద అనమాట అడవుల్లాగా ఉంటయి ఎంటే ఆ అడవి పందలు ఏలంగొడ్లు జింకలు అ
ఏలంగూడ్లా అంటే
అంటే బియర్ అండి
ఓకే ఓకే మా సైడ్ మేం వేరేలాగా పలుస్తం చడి
ఆ మా సైడ్ ఎలా అంటారు
ఆ మా మేము దాన్ని కరడీ అంటాం అన్నమాట
భర్గే
అ
హ అా అండి ఇంకా చాలా ఉ ఉన్నా ఉన్నారు అంటే మేము చూడలేదు అంటే అప్పుడు ఉండేటువంటిది చాలా ఇప్పుడు కొంచెం తగ్గిపోయా
అంటే మాకు కూడా పొలాల్లో బాగా వస్తుంది వ ఉంటాయన్నమాట జంతువులు అయితే ఇది అయిది అది అడగు పందులు జింకలు నెమ్మల్ నెమలి ఇల్ నెమలి
ఆ ఇప్పుడు నెమర్లు అయితే చాలా పెరిగా అడి మా అప్పుడు అక్కడ కొండల్లో ఉంండేవి ఇప్పుడైతే పొలాల్లోకే
అ అవిే ఎలుగు పడి మరి ఎలుగు పంటలు అసలు కనపడ్డమే లేదు మధ్య
ఏవునా అండి మా సైడ్ ఎక్కువయినాయంండి ఎక్కువ కనపడుతున్నాయి ఇప్పుడు
మీ సైడ్
ఆ
ఓకే మాకైతే ఇక్కడ కనపడలేదు అసలు
ఆహా
అంటే ఎవరి లోట్లన వినని కూడా వినలేద అనమాట అంటే అప్పుడైతే ఎక్కువగా వచ్చేటివి ఇప్పుడైతే చాలా తక్కువ అంటే అప్పుడు పంటలు కూడా బాగా పెట్టే వాళ్ళు కదా అంటే అట్లీస్ట్ దాని ఆహారం వస్తమనే వచ్చేటటు అప్పుడు
అవునవును
ఇప్పుడు పంటలు కూడా తగ్గిపోయినాయి కాబట్టి అసలు రావడం కూడా తక్కువైపోయినాయి కనపడ్డం కూడా లేదా సరి
అవునండి పక్షులు కూడా అప్పుడు చాలా రకాలు వచ్చాయి
అవునవును ఇప్పుడైతే కనీసం అవి స్పారో అవింటే పిచ్చుకలు అవి కూడా కానప్పుడ అట్లేదు
అవునండి ఆ అప్పుడు మేము తోటలోకి వెళ్తా అంటే చీతకు దన్న ఏమంటారు రామ్ చిలుకలు అనుకుంటా మొత్తం ఎక్కడ చూసినా అవే ఉండేవి ఇప్పుడుైతే అసలు గొక్కటి కూడా కనపట్నం లే
వు ఎక్కడో కానీ కనిపించట్లే పక్షులు కూడా చాలా అంటే ఈ పొల్యూషన్ వల్లనే చాలా చనిపోతున్నాయి అసలు
అవునండి పొల్యూషన్ వల్ల సెల్ ఫోన్ సిగ్నల్స్ వల్ల అంటారు
ఆ
అంతే మనం లైఫ్ కంఫర్ట్గా బతకడానికి మనం అలా చేస్తాన్నాం
అ అయినా ఇప్పుడు ఎండలు కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట ఈ డిఫారెస్ట్ టిఫిన్ వల్ల చాలా
ఏ టైమ్ లో ఉంటే ఆ టైమ్ లో వర్షాలు వస్తాయి ఎప్పుడు అంటే అప్పుడు ఎండలు ఎక్కువ గాసుంటాయి అనమాట
అయినా ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పటికి ఎండ కూడా చాలా పెరిగిపోయింది అప్పుడు సమ్మర్ వస్తే అంత పిల్లలు బాగా ఆడుకునే వాళ్ళు బయట ఇప్పుడు సమ్మర్ వస్తే అసలు ఇంట్లో నుంచి బయటికి కూడా పంపించట్లేదు
చాలా భయపడతారు అనమాట పెద్దలు కూడా పిల్లల్ని బయటకి పంపి యాలంటే
అందరూ ఎండలు ఎక్కువైనాయి అంటున్నారు కాని దానికి అంటే ఈ చెట్లు నరికే యడం వల్లనే ఇలా అవుతుందని మాత్రం ఎవరు ఆ గుర్తించారు అందరు ఏసీలు కూలర్లే పెట్టుకుంటారు ఎక్కువ చెట్లు నాటుదామని మాత్రం ఎవ్వరు అనుకోరు
అంతే అండి ఆ టూ మంత్స్ ఎలా గడిపేద్దామా అనే ఆలోచనే అంతే మరి నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా అనే ఆలోచన లేదు అనమాట
మ్మ్
మ్మ్ మన ఇల్లి చుట్టూ కూడా చెట్లు ఉంటే కొంచెం బాగుం కదండీ అసలు ఇక్కడ టౌన్ లోకి వస్తే ఒక్క చెట్టు కూడా కనపడదనమాట మనకి మొత్తం అంత బిల్డింగ్ లే ఉంటాయి
అవునవును అంటే ఇక్కడ చెట్లు కూడా అంటే అవును అంటే ఇంటి చుట్టూ చెట్లు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండాలి కదా అంటే చెట్లు ఉన్నా కూడా ఈ ఇంట్లో టెంపరేచర్ కూడా కొంచెం తక్ అంటే బయట టెంపరేచర్ కి ఇంట్లో టెంపరేచర్ కి కూడా చాలా తేడా వస్తది అంటే అట్లీస్ట్ టూ డిగ్రీస్ అన్నా తేడా ఉంటది
ఆ అవునవునాండి ఆ
ఇంకా ఇప్పుడు నీళ్లు కూడా చాలా కలుషత
వాటర్ స్కేర్సిటీ కూడా వస్తుంది
ఆ
మ్మ్ అదండి వచ్చినప్పుడు రెయిన్ వచ్చినప్పుడు మనం వాటిని ఇంకిపోయి అలా చేస్తే బాగుంటది అవి ఫ్లో అయిపోయి ఊరికె వేస్ట్ గా వెళ్ళిపోతుంటే ఎంత వర్షాలు వచ్చినా మనకేం హెల్ప్ఫుల్ అవ్వవు అవి అండర్ గ్రాండ్ వాట ర్ లాగా కన్వర్ట్ చేయాలన్నమాట వర్షం వచ్చినప్పుడు మ్మ్ అందరు అనుకోవాలి అందరరు అనుకుంటే జరుగుతది
వాటర్ స్టోరేజెస్ కూడా పెట్టుకోవాలి అంటే రెయిన్ వాటర్ కూడా హార్వెస్ట్ చేసుకుంటే ఏదో పక్షి అరుస్తుంది కదా
మ్మ్ అవునవునండి ఇప్పుడు కొంచెం క్లైమేట్ కూల్ గా ఉంది కదా అలా తిరుగుతా ఉన్నాయి
ఓకే అవునులే ఎప్పుడు అంటే మీకు కూడా వర్షం వర్షం పడేలాగుందా
అవునవునండి అంటే అంత ఏం లేదు కొంచెం మేఘాలు ఉన్నాయన్నమాట మార్నింగ్ నుంచి ఇలానే ఉంది కొంచెం
అవును మాకు కూడా అలానే ఉంది ఇక్కడ
అవునండి ఒక వన్ వీక్ నుంచి అలా అప్పుడప్పుడు పడుతున్నాయండి వర్షాలు
వర్షం పడితేనే టెంపరేచర్ తగ్గుతుంది లేకపోతే ఈ ఎండలు అసలు తగ్గని కూడా తగ్గవు
అవునవును లాస్ట్ వీక్ తో పోల్చుకుంటే ఈ వీక్ బెటరే అనమాట బాగానే ఉంది క్లైమేట్ కొంచెం బయటికి వెళ్ళగలుగుతున్నాం
అవును అంటే చాలా బెటర్ చాలా తగ్గింది అంటే రెండు సార్లు వర్షం పడేసరికి కి చాలా తగ్గింది ఎండలు
అవును
రాకపోతే రాక సుమతి
బయటంటే బాగుంటది గాలి వస్తుంటే ఇంట్లో ఉంటే ఎప్పుడు కష్టమే అనమాట గాలి రాకపోతే
అవు
అదే ఎట్ సిటీస్ లో ఇంకా కొంచెం వేడిగానే అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ పెద్ద చెట్లు కూడా ఉండవు కదా పల్లెల్లో అయితే కొంచెం
ఉం అవునవునండి ఉన్న ఖాళీ ప్లేస్ లో చెట్లు ఉన్నవన్నీ కొట్టేసి బిల్డింగ్లే కట్టేస్తారు అనమాట
అయినా ఇంకొకటి అక్కడ అంటే పార్క్ అందు పెట్టారు పార్క్ ఉంటుంది కదా
అవునవునండి పార్ట్స్ ఉంటాయి అక్కడక్కడ
ఉ అదే అందుకోసమే పెతారేమంటే చెట్లు
మజమో అంటే ఒక ఫిఫ్టీ మెంబర్స్ అలా కూర్చోడానికి ఉంటుంది పాక్ లో ఒక అపార్ట్మెంట్ లోనే దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు పెద్ద అపార్ట్మెంట్ లో అందరు వెళ్తే సరిపోదు కదా హలో
హలో
హలో
నే మాటలు చాలా పట్టవుతున్నా
ఆ నాకు వినిపడం లేదండి ఇప్పుడు వినిపిస్తుంది
ఓకే అండి ధన్యవాదాలండి
ఓకే అండి థ్యాంక్ యూ
అ